డిస్తుందా అండి మీకు కు
వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి బాగున్నామండి మీరు బాగు నారా
బాగున్నామండి
అవును రంజాన్ పండుగ ఎప్పుడు అంటున్నారండి
రేపే అనుకుంటా కదా
ఆ రేపా అయితే నేను ఈ రోజు అనుకొని మా ఫ్రెండ్ కి చెప్దాం అనుకున్నా అయితే అది కాదు ఈరోజు కాదని మళ్ళీ మా నాన్నగారు మా అమ్మగారు చెప్పిరన్నమాట ఇలా పండగ కాదమ్మా రేపు వాళ్ళకి రేపే శుభాకాంక్షలు చెప్పండి అని అన్నారు
అవునండి రేపే ఉంటది నిన్న ఉగాది అయింది కదా
అవునండి ఉగాది అయిపోయిందండి మళ్ళీ శ్రీరామునమికి బట్టలు కొనుక్కుందాం అనుకుంటున్నా అండి మీకేమనా తెలిస్తే నాకు చెప్తారా అండి కొనుక్కుంటాను నేను కూడా
కే బి హెచ్ పికి ఎల్లండి ఎల్లండి నిన్న మేం వెళ్లిినం అక్కడికి
అవునా షాపింగ్ అక్కడ బాగున్నాయండి బట్టలు అలాంటిఏమైనా
బాగున్నాయి అంటే అని సెకండ్ హ్యాండ్ అనుకుంట అండి
వద్దండి అంటే రెండు సార్లు వేసు మీరు రెండు సార్లు వేసుకున్నాయి అట్లాంటివి వద్దండి నాకు కొత్తవే కావాలన్నమాట మీకు ఈ విషయం తెలుస
అక్కడ మంచి పెద్ద పెద్ద షాపులు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద షాపులు కూడా ఉన్నాయి అక్కడ
వాళ్ళ వెళ్ళి కొనుక్కుంటాండి మా నాన్న తీడుతారు అనమాట మళ్ళీ అట్లా వేసుకుంటే మంచిది కాదమ్మా వేరే వాళ్ళ బట్టలు అంటే రెండోసారి కొనుక్కున్న బట్టలు మంచి కావంటండి వాళ్ళ శని మొత్తం మనకే పడతదంటా అండి
అట్లానే అట్లా ఏం లేవు కొత్త కొత్తగానే ఉన్నాయి కానీ జీన్స్ అట్లా ఉంటాయంట-
అవునా వద్దులే అండి అట్లయి అంటే జీన్సులు కొనుక్కోను గానీ చీర కొనుక్కోవాలండి అంటే మా నాన్నగారు శ్రీరామనవమి కళ్యాణంకి చీర కట్టుకో లేకపోతే లంగావుని కట్టుకో అన్న మా అన్నారు
అవునా
ఆ మీరు కొనుక్ మీరు కొనుక్కున్నారా మీరు కొనుక్కున్నారా అండి మరి పండకి బట్టలు
కొన్నమండి నిన్ననే
అవునా ఎంతైనాయి అండి మొత్తం
రెండువేలు అయినాయి
రెండు వేలా అండి మీ నాన్నగారికి జీతం వచ్చిందని మీరు కొన్నరా అండి
అవునండి ఏలా పండుగలో జరిగిందండి మీది
అండగా బానే జరిగిందండి ఏముందండి రోజువారు లెక్కనే ఆ రోజు లేసినాం తిన్నాం వంటలు చేసుకున్నాము ఇంకా తినే పూజ చేసినాము చేసినం
ఇంకా అది వస్తారు కదా ఉగాది పచ్చడి
చేసుకోలేదా అండి
మేం హాస్టల్లో ఉన్నామండి మేము ఏం చేసుకోలేదు
యితే అయితే మేము ఇంటికి హాస్టల్ కి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను తీసుకొస్తలేండి లేకపోతే మీరు మా ఇంటికి రండి పెడతాను నేను చా ఉగాది పచ్చడి చేసి
ఉగాది పచ్చడి ఉగాది రోజే చేసుకుంటారు
మీ కోసం మళ్ళా చేస్తా మీకోసం మళ్ళా చేస్తా
అవునా థాంక్ ఇంకా ఏంకు నిన్న స్పెషల్ నిన్న ఏం కొత్త వంటకాలు చేసుకున్నరం
మేము ఉగాది పచ్చడి చేసినాము పులిహోర చేసినాము ఇంకా దద్దోజనం పెరుగన్నం తెలుసా అండి మీకు పెరుగుతోటి తాలింపేశారు ఆ అది అది చేసుకున్నాము ఇం మేము పప్పు భోజనాలు అండి మా దోస్తులు అయితే చికెన్ మటన్ చేస్తే తలకాయ కూర ఉండు కూరంట అండి అసలు తలకాయ కూరంటేనే తెలవదండి అసలు ఎలా చేయాలో మీకు తెలుసా అవునా తలకాయ కూర ఎట్లా చేయాలో చెప్పండి నే నేను సరి చెప్తాను మా ఇంట్లో వాళ్ళ పే
నాకు రాదండి మమ్మీ వాళ్ళు చేసిళ్ళు చేసుకున్నారంట నేను ఇంటికి ఎళ్ళలేదు కదా
కేళ్ళినప్పుడు తినండి మరి మంచిగా
పండక్కి వెళ్ళలేదు కదా ఇంకా ఏం తిం
మళ్ళీ మళ్ళీ పండగలు వస్తాయి కదండి ఆహా ఇప్పుడు అం అంటే మీరు వెళ్ళలేదు గానీ మళ్ళీ ఇంకా వస్తాయి కదండి అప్పుడు వెళ్ళండి మంచిగా తినండి భోజనం ఫుల్ పెడతారు కదా ఇంట్లో వాళ్ళ అయితే మనకి
అవునండి ఇంకా ఏం చేసింది ఏ
ఈ రోజు ఈరోజు మా ఇంట్లో నిన్నడిది నిన్న ఏం లేదండి అంతగానం ఈరోజు మేము జొన్న రొట్టెలు చేసుకున్నామండి నేనే చేశాను అనమాట
మీకు చేయొచ్చా
ఆ చెయొచ్చు మా మమ్మీ మా అమ్మగారు పిండి కల్పించింది నేనే ఒత్తి రొట్టె చేసి మా నాన్నగారికి భోజనం పెట్టినా నేను నేను తినలేదండి అలా మా రొట్టె చేసిరని మా ఇంట్లో వాళ్ళ మీద అల్ అలిగిన మా ఇం ట్లో వాళ్ళ మీద అలి గిన అనమాట ఇయ్యాల బిర్యానీ చేస్తావా చెయ్యవా అని
ఎందుకు ఏమన్నారు నిన్ను
బిర్యానీ చేయండి అంటే బిర్యానీ చేస్తలేరని మా ఇంట్లో అందుకే అలిగిన
అవునా
ఏం కాదలేండి మధ్యాహ్నం మళ్ళా మా డాడీ మా నాన్నగారు బిర్యానీ తెస్తారు నేనే తినేస్తాను
అవునా ఇంకా చెప్పండి ఈ రోజు ఏం చేస్తున్నారు
మీరు ఎప్పుడైనా బిర్యానీ తిన్నారా
అంటే చాలా టైప్స్ ఉంటాయి కదండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ మీరు ఏ బిర్యానీ గురించి అడుగు తున్నారు
ఏదో ఒక బిర్యానీ అండి మాకు మా మొక్కళ్ళకి మేము పన్నీర్ బిర్యానీ తప్ప మేము ఏం తినమండి కాజు పన్నీర్ తప్ప
అయ్యో ఎందుకండి మీరు నాన్ వెజ్ తినరా
ఆహా మాంసం కూరలు తినమండి మా ఇంట్లో పక్షులని జంతువులని చంపవద్దు నేరం అని అంటారండి
నేరమంటారు గాని మనకి
ఆ బలం అంటారు కదండి బొక్క ఆ కానీ బొక్క ఆ బొక్కలు బలం వస్తాయి అవునండి బొక్కలు బలంగా ఉంటాయి అంట కదండి చెప్పిరు నాకు కూడా నా స్నేహితులు కానీ నేను తింటలేండి మధ్యలు మధ్యలో అప్పుడప్పుడు
అంటే మీ మమ్మీ వాళ్ళకి తెలవకుండా
ఆ ఆ అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి తెల్వదు ఇప్పుడు కూడా తెల్వదు మీరు మళ్ళా మా ఇంటికి వచ్చినప్పుడు అనకండి సరేనా అండి
అట్లా చేయడం తప్పు కదండి అ మా నాన్నకు చెప్పకుండా ము వాళ్ళకి
ఆహా న ఏం తప్పు చేసాలే నాకు బలం కోసమే మాకు ఒక డాక్టర్ చెప్పిర అనమాట కానీ ఇంట్లో తెలిసే వాళ్ళు ఫీల్ అయితారు అంటే నార్మల్ గా వాళ్ళు బాధపడతారు కదండి అట్లా తినొద్దునా అన్నాక కూడా అలా తిన్నందుకు వాళ్ళు అందుకే వాళ్ళకి అట్లా చెప్పకుండా నేనే తింటాను అనమాట ఫిష్ ఫిష్ తింటాను ఇంకా
ఉమ్
ఆ చాప లు తింటా అండి మస్తు మంచియ అంట కదండి అవకి ఏం మాంస్ అంతే అందులో ఏం కెమికల్స్ అవి కలవవంట కదా
అవునండి సముద్రంలో ఉంటది గదా బాగుంటది, టేస్ట్ గూడ తినడానికి బావుంటది. పచ్చడి కూడా చేసుకుంటారు. వాటిని
అవునా అండి ఎట్లా చేస్తారండి పచ్చాడా అంటే
పచ్చడి ఇంక బాగుంటదండి మాస్ ఫ్రెండ్ దోస్త్ ఒక ఆమె తెచ్చింది. ప్రాన్స్ పచ్చడి మస్సు ఉండే రొయ్యల పచ్చడి.
రొయ్యలు, రొయ్యల్తో ఎలా తింటరండీ! అసలు నాకు రొయ్యలు అంటేనే వాసన బడదండి.
లు అంటే, వాటిని సా ఉప్పులో వేసి నానబెడతారు అనుకుంటా. తర్వాత పచ్చడి నూనెల ఎంపి పచ్చడి చేస్తే బాగుంటది.
అవునా! అయితే ఈసారి మేము, మా ఇంటికాడ ఎవరైనా స్నేహితులు చేస్తే చెప్తానండి. వాళ్లకి నాకు కూడా కొంచెం పెట్టండమ్మ నాకిష్టం అని అడుగుతలేండి.
ఆ తినండి బాగుంటది సారి తింటే మీరు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ తినాలని పిస్తది.
అవున అండి అంత్య అంత బాగుందాండి.
బావుంటది నాకిష్టము
కంతిష్టం అంటే మికంతిష్టం అంటున్నారంటే, మీకే అర్థం నాకు మీ మాటల్లోనే అర్థమయతుందిలేండి.
నవునా
హు
ఇంకా వర్షం పడుతుందా అండి మీ సైడ్
య ఫుల్ ఎండ
అవునా
హామ్
ఏం చేస్తారండి మరి ఇగ
ఏంలే ఆ మధ్యాహ్నంకి అహ తిన్లే తిన్లే
తినండి మరీ పదిన్నర అయితుంది
ఆహ్ తింటాము మధ్యాహ్నం ఇగ అవునండి. మీరు ఏం తిన్నారు, మీరేం తిన్నారు, ఏం తిన్నారు.
మాకు పులిహోర పెట్టారండి
అవునా ఎలా చేస్తారండీ
పులిహోరా నిమ్కాయల్ తోటి
పండు ఎలా చేస్తారు
నాక్ తెల్వదండి నిమ్మకాయలైతే ము ప్రధాన పాత్ర అని తెలుసు
అవునా అయి
సరే ఆ అవునా అండి
మీర్ చదువు మీరేప్ ప్పుడెళ్తారండి మరి హాస్టల్కి
ఆ ఇంకొక నాలుగైదు రోజులు బడతదండి. అంటే నాక్ ఎగ్జామ్ నాక్ పరీక్ష ఉంది. ఇరవై ఆరో తారీకు చదువుకుంటున్నా, అనమాట ఇంట్లోనే.
ప్రిపేర్ అయితున్నారా ఓకె
ది. యూట్యూబ్లో చూస్తున్నాను ఇంకా ఈ రోజు గుడా మాకు పరీక్ష ఉందనమాట. వాళ్ళ పేపర్లు అవన్నీ కల్ అయన్ని చదవాలి చదువుతా
ఓకె మంచిగ చదువుకోండి
ఆ జాబ్ ఆ జా అంటే ఆ ఉద్యోగం కోసమే ఉద్యోగం కోసమేనండి ఇంత కష్టపడేది
ఆహ
ఆ అంటే అది పదకొండు లక్షలు పన్నెండు లక్షలు అంటున్నారండి కానీ అంత కానీ పన్నెండు మంది ల ప పది లక్షల మంది అప్లై చే అంటే జాబులకి ర అప్లై చేసిరంట ఎంత మందికి వస్తదో చూడాలండి
అవునా
ఉమ్ అవును ఫుల్ మంది రాస్తురండి మి మీకు ఏమైన తెలిస్తే వేరే వాళ్ళకి చెప్పండి ఎగ్జామ్ రాస్తార్ కదా వాళ్ళు కూడ
అవును చెప్తానండి ఎం ఎగ్జామ్ అది
ఆ అంటే ఒక జ ఉద్యోగం సంబంధించిందేనండి ఇట్ల ఇన్ఫోసిస్ టీ సిఎస్ అట్ల అంటారు కదాండి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు అ గచ్చిబోలిలో ఉన్నది క గచ్చిబౌలిలు ఉందండి ఇంకొకటేమో హైద్రాబాద్ లో ఇంకొక బొంగుళూరు దగ్గర ఒక ట్టుంటదనమాట అక్కడ పెద్ద కంపెనీలే ఉన్నాయి వాళ్ళ వాట్లకి సంబంధించినయి కాకపోతే అందరు అప్లై చేస్తున్నారండి అంతా ఇండియా లె వెళ్ళ రాయాలండి అది చాల మంది పోటీకున్నారంండి నాతోనే
కవునా
దాటి రాగలుగతన అస్సలు
ఏం కాాదండి మీర్ చేస్తరు మంచిగా చదువుకోండి
ఆ చదువుకుంటున్నానండి ఆ దాని మీద చాల్ చాలా అంటే చాలా చదువుతున్నా కానీ నాకు భయమయితుందండి ఒక ఒక చిన్న భయం అన్నమాట అంట రాదేమో అని
అట్ల భయాలు పెట్టుకోవద్దు మనం చదువుకుంటూ పోవాలంతే
ఆ అవునా అండి మీర్ చెప్పిరు కదా ఖచ్చితంగా చదువుకుంటానండి ఇంకా మా ఇంటి దగ్గర అంటే వేరే వాళ్ళు కూడ చదువుతున్నారు అంటే వాళ్ళని చూసైన నేన్ భయపడైనా చదువుతున్నాలేండి ఇంకా వాళ్ళకు వస్తాయి నాక్ కూడా రావాలి అని పోటా పోటీ చదువు తున్నాం అనమాట ఇక్కడ
ఉ హుమ్ సరే అండి మరి
ఆ అవునండి సరే మరి
సరే మరి